హెలో మనంచిగానే ఉన్నాం బతికింగా
బతికేవున్నారా
బతికే ఉన్నాంగాన్ మీ మా నానమ్మ నాకు ఆస్తి ఇస్తలేండి ఊకా మా నానమ్మ ఇతలేండి నాకు మాత్రం లేరుకులకి లేదు బిడ్డలకి ఇట్ట అందండి మమ్మ నేనమని ఏం గు అ నాన్నమ్ మా పిన్సన్ కూడా మాకు ఇయ్యదండి అందరు
ప్ప అవునాం అంటే మీ నా నమ్మకేమో చేస్తేనే కదండి మీకు ఇవకపోవడం
నన్ చెత్తమడి ఆమె నేను ఏం చేయను ఆమె ఇంకా మంచిగా చూసుకుంటాం మేము ఇంకా అయ్య కాదండి అట్లాగ కాదండి మంచిగా ఆమె మ నాన్న మొక్కద
మీ నానమ్మ మీ మీ నానమ్మ మంచిామనే కానీ మీరు
ఆ ఆమెకు ఉన్నది మనువరాలు కూడా అదా అన్నయింద నా నాకే పెట్టదు
అంటే నువ్వు నువ్వే ఏమో చేసింట టావు
నేనేం చేసినా మా నానమ్మని పాప మా నానమ్మ మంచిది గాని కొంచెం బంగారం నాకుెత్తలేదు అడగండి మీరు ఒక పత్తులాలు మా నాన్నమ్మకు ఒక యాభై తులాలు ఉన్నాయండి మీకు కావాలండి ఆమెకి మనవాడు ఒక మనవాడిని చూడండి మరి యాభై తులాాల అలా ఒక ఇరవై తులాల్ మీకు ఇత్తది అంటా
అంటే మీ నానమ్మకు మళ్ళా పెళ్లిి చేస్తార అండి
నాకండి నాకు చేసే నాకు చేస్త మానవాడు అవుతాడు క నయినే ఆమెకి
ఆహా ఓ అన్న ఓకే ఓకే నేను అట్లా అనుకోలేండి అయితే మీ నానమ్మ
హ జోగా అట్లా కాదండి నా ండి అయితే నాకు చేతి పెళ్లి చేసిదని కొంగరమ ఏదో ఒకటి పెడుతుంది కదండి కాళ్ళపాటీలో వడ్డానమో చేపిస్తా అన్నదిగా
ఆహా
మీ నానమ్మలు తాతయ్యలు ఇట్లా చేపిస్త స్తారా అండి అసలు
మా నానమ్మ లేదండి మన నమ్మ
మచ్చి ఆమా మేము కుడు అంతే అండి చెపి
మా నానమ్మ చేపిించదు కానీ మా నానమ్మ మంచిగా చూసు మా నానమ్మ మంచిగా చూసుకుంటేని మమ్మల్ని అంటే ఉన్న కాడికి అంతా మాాకే ఇస్తుదండి అప్పుడప్పుడు హలో హలో ఆ వినిపిస్తుంది అయితే మా నానమ్మ కూడా చాలా మంచిదండి కాకపోతే ఎప్పుడు మమ్మల్ని మా అత్తమ్మలం వల్ల చూడడం వల్ల మమ్మల్ని కొంచెం
అ అర్ధం అయితలే అండి సీరియల్ూ తన మైండ్లా
అవునా
ఆ మీరు మరి అందర మేనిమల్ మంచులు కాదా కా
అంటే మంచిల్లే కాని అట్లా మా నానమ్మ ఏమి కదండి అందుకే దాని వల్ల ఇప్పుడు మేము మ నానమ్మనిగా వేరే రూ అంటేర వాళ్ళ ఇంట్ల అంటే మా ఇల్లునే గాని వేరే రూమ్ లో ఉంటదండి మా నానమ్మ
మంచిగా చూసుకోరా అర్థమవుతుంది మీరుేరే రూమ్ ఎందుకు కొంచె మీ రూమ్ లో నుంచకోవచ్చు కదా
అంటే ఒకక్కటే మేము మా గుడా అంత ఒకటే ఇల్లుగాని వేరే ఒక రూమ్ లో మ ఏము ఉంటాము ఒక రూమ్ లో మా నాన్నమ్మ తాత ఉంటారు ఒక రూమ్ లో మా అన్నమ్ మా వదిన ఉంటారండి
ఓ మీకు అన్నయ్యవాదినలు కూడా ఉన్నారా అండి ఇంకా
మా క అన్నయ ఉన్నాడు మా వదిన ఉన్నది మ వదిన మ అన్నయ్యకు మొన్ననే కొడుకు పట్టిడు
ఒ మీకుైతే ఇంట్ల సందడే కదండి చిన్నపోరగాంల్లతోటి
ఇప్పుడే ఒక సిక్స్ మంత్స్ ఆరు నేలైతంది అండి
ఆయ్యొ మిక్ మన్ చిగా ఇంకేందండి అంత సందడే ఏ సందడి మీకు ఇగ పెళ్ళి కాకపోయినా ఏం కాదు ఇగ
మాకేందుకు పెళ్లి కావొద్దండి మాక్
అంటే పిల్లలు ఆల్రెడీ ఉన్నారుగా మీ ఇన్ ట్ల చిన్న
అంటే ఆ అట్లా ఏం పెళ్ళి కాకపోయినా ఏం కాదు కానీ పెళ్ళి అయితే వసుకోవాలి కాదండి తప్పనిసరిగా
అంటే చూపిత్తరండి మా ఊర్ల మస్తు మంది పే పెళ్ళిల్ల పేరయ్యలున్నారు
ఏ వోద్దండి అంటే మంచోళ్ళు కావాలే మన్
హు మంచోళ్ళే మంచోళ్లను చూపియకుండా చెడ్డోళ్ళను చూపిస్
అసలే మల్ల మీ అసలే మళ్ళీ మీ నానమ్మ ఇంతమునుపో ఏమో బంగారం ఇట్లా ఇస్తలే అంటే మరి మీర్ మీ అసలే మీ నానమ్మ బంగారం ఇట్లా ఇస్తలే అంట మీరు చెడోళ్లు కాబట్టి మీకు ఇ్యదం అంటే మీ ఇలాంటి వాళ్ళ చెడ్డోళ్లు ఇంక ఉంటారు కదండి అందువల్లనే ఆ మళ్ళా మీలాంటి చెడ్డోళ్ళు ఉంటే మాకు కూడా అట్లా అలాంటోళ్ళు వద్ధండి చాలా మంచోళ్ళు కావాలి
ఉహు
ఆ అవును మీరు ఏం చేస్తారండి ఇప్పుడు
ఏం చేస్తలేండి పా మూడు పూటలు తింటానం మధ్యాహ్నం ఇగ మధ్యల చాయ్ తాగు త రెండు పూటలు ఇదే పని అండి నా ఫోన్ చూడడం చదువుకోవడం రాసుకోవడం
ఓ మీరు చదువుకుంటాల్ల అండి
అవునండి నాకు మళ్ళా ఒక ఆయనంటే ఇష్టం అండి ఎవరో అడుగుతారా అండి శ్రీకృష్ణుడు నాక్ క్రిష్ శ్రీకృష్ణుడు దేవుడు అంటే చాలా ఇష్టం అన్నమాట ఆయనకి ఆయనకు న్న ప్రేమ స్టోరీలు విన్నాక నాకు అలాంటి వాడే కావాలనుకుంట కానీ వద్దండి నాకు రాముడే కావాలి నాకు ఇష్టమై నాకు ఇష్టమేమో కృష్ణుడు లేడండి ఎప్పుడో ని మా నాన్నకి పెళ్లి కాక ముందే చచ్చిపోఇండు అండి
అవునా అండి అలాంటి వాడు కావాల్న
తాతయ్య వాళ్ళు కూడా చచ్చిపోయారండి పుట్ట మన మా అమ్మ వాళ్ళు
అంటే ఇప్పుడు మీ అమ్మ పుట్టగానే వాళ్ళు చనిపోయిరు. అంటే ఇప్పుడు మీరే మీ నానమ్మ మీ నానమ్మని చూసుకునే మీరే అన్నమాట.
ఆ ఇగ వారసత్వం కూడా నాదే అనమాట మన వరాలు ఒక్కదే మనవరాలు వ
మరి నీకొక్కదానికున్నప్పుడు నీకొక్కదానికి నీకు నీ ఒక్కదానికి బంగారం ఎందుకు పెట్ ట రండి అస్సలు
అదే అండి అడగండి పెద్ద మనుషులు తీసుకొనిరండి మీరు ఒకసారి అడగండి. మా ఇంట్ల
నన్ను కొడితే
ఏ మిమ్మల్ని ఎందుకు కొడుతదండి అడ్గితే అండు కొడుతది. గానీ మిమ్మల్ని కొ టదులేండి ఇగ అంత మంచి వాళ్ళు తెలుసా అండి.
మంచివాళ్ళు అంటాండ్రి మీ నాన్న మేమే ఏమిస్తలేదు అంటా ఇగా అట్లానే అట్లా ఎట్లా అండి ఏది నమ్మాలండి. ఇప్పుడు మేము
అవునా అండి అవును మీ నానమ్మ మరి మీకు ఇస్తదా.
ఆ ఇస్తదండి మా నానమ్మ మా ఉంటాది కదా అండి. ఆ మా నానమ్మకి ఏం కావాలన్నా మేమే మా నానమ్మకి ఏం కావాలన్నా మేమే చూసుకుంటాము. అండి
అబ్బా మేమేమో చూసుకోమ అండి. వదిలేయమండి మేము కూడా కానీ
అంటే మరి నానమ్మ మ నానమ్మ చూసుకుంటా కాబట్టి మా నానమ్మ ఏం అడిగిన ఇచ్చేసాది మీ నాన్న అట్ల ఇయ్యదు కదా.
హే హే మా నానమ్మ కూడా ఇస్తది మా నానమ్మ గు ఇచ్చిందండి. మాకు రెండు తులాల గొల్స్ ఇచ్చింది కావాలంటే మొన్న
యాభై తులాలు ఉన్నాక్కడ రెండు
ఏ యాభై తులాలు లేవు ఊ కనే అన్న ఈ లదండి యాభై కంటే పక్క సున్నా పెట్టినా ఆ సున్న దిచెస్తారు కదా అనుకున్నాన్న మీరు తిసేత లేరు ఇగ అపడించి
అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు మరి
స్తరూ అంట కద అండి అందుకే ఇష్టమ అండి మీలాగా మగపిిల్లలు కంటే ఆడపిల్లలు చాలా బెటర్ అండి నేను అబద్ధాలు అడ ఆడింది కారణమే అందుకండి అబద్ధాలు ఆడతే ఆడ పిల్లలు
మ
అవునండి నాకేమో చాలా ఇష్టమండి ఆడపిల్లలు కానీ భర్త ఇష్టం ఉండదండి ఇప్పుడు ఒకవేళ నేను ఎవరినైనా పెళ్లిి చేసుకున్నానుకో వాళ్ళు నాకు నచ్చదు
అంటే మరి ఏంటి
అవునండి సర్ వాళ్ళు నాకు నచ్చదు వాళ్ళ పిల్లలు నాకు నచ్చుతారు అన్నమాట నా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా
ఆహా అవున అండి
చెప్పనా అండి ఎందుకంటే ఆ వాడు నన్ను వదిలేసి జ నా పరిస్థితి ఏందండి అందుకే ఎప్పుడైనా వదిలేయొచ్చు అద నా పిల్లయితే నన్న వదిలేయారు కదండి
అవునండి ఇది మంచి మంచి మంచి ఆలోచన అండి మీకైతే అది మంచి ఆలోచిం కున్నారండి
వదిలేక వదిలేక కానీ ఇఫ్ మన చెప్పలేం కదా తల రాతలా వదిలేసె రాత రాసి ఉంటే నా పరిస్థితి అందుకే నాకు నాకు చిన్నప్పు అప్పటి నుంచే నా పిల్లల అంటేనే ఇష్టం కాని హస్బెండ్ భర్తే నా భవిష్యత్తు అట్లా నేను ఎప్ప ప్పుడు అనుకోలేదు
ఆ అంటే మీరు చాలా తెలివిగలవోళ్ళు కావచ్చాండి వి మంచి మ చ తెలివిగలవాళ్ళు కావచ్చండి అందుకే మీకు మంచి
ఆ మంచి మొగుడు వచ్చినాడు వదిలేసి తే ఏం చేస్తాం మండి ముందు మంచిగానే ఉంటాడు తెల్లనివన్నీ పాలు అనుకోవద్దు నల్లటి ఎర్రటివన్నీ రక్తం అనుకోవద్ అంటా అండి
ఆహా
మజ్జిగాయ మజ్జగాయ ఆ మజ్ జిగ కూడా కావచ్చు ఎర్ర పుచ్చుకాయ నీళ్ళు కూడా కావచ్చు ఎర్ర్రయి అన్ని
మజ్జిగ నీళ్ళు ఎర్రగా ఎందుకుంటాయి అండి తెల్లగా ఉంటాయి కదా
తెల్లపా నేను ఇందాక ఏమన్నా తెల్లటి వాన్ని పాలు కావు పెరుగు కూడా కావచ్చు నా ఎర్రవన్నీపుచ్చ లు కావు రక్తమైన కావచ్చు అని ఇట్లా సామెతలు ఉంటాయి అన్నమాట మా తాత నేర్పించిండు చిన్నప్పుడు
మీ తాత మీ నాన్నా
అయ్యో ఇంకా పెద్దమ్మ చిన్నమ్మ నానమ్మలు ఉంట ఉంటారు కదా చిన్న నానమ్మ వాళ్ళ అయినా అయ్యో ఒక నానమ్మని కాదులేని మాకు వేరే నానమ్మలు ఉంటారు కదా వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు
ఆ అవునండి ఉంటారండి
అ అందుకే మీరు నేను ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నానండి
ఆహా అవునా అండి
కొండి ఇంకా నాకు అ వాడు వదిలేసినా ఏం కాదు నాకు పిల్లల్ని నేను కాపాడుకోగలుగుతాను పైసల తోటి అవునండి ఆయన వదిలేసిని వేరే వాళ్ళని చేసుకున్నాండి ఎందుకంటే అే నేను ఒక్కరితోటే ఉంటా అండి పెళ్లయినంక
అవునా అండి నమ్మకం లేదండి మాకు
మంది అనకండి ఒకరు కూడా వద్దండి నాకు
నమ్మకం లేదండి మాకు
మా ఇంట్లో అండి చంపేస్తార అండి అల్లుళ్ళని మా అమ్మ ఎట్లుంటందో తెలుసా అండి ఇప్పుడు ప్రేమిస్తే మా ఇంట్లో
అవునా
మీకు తెలియవదులేండి మా ఇంట్లో స్టోరీలు రౌడీ తీసుకొచ్చు పోొడుచుడే
ఆహా అంటే మీ డాడీ అంతా మీ నాన్నగారు అంత ద
పల్కు బాడి ఉంటది మ డాడీ డేంజర్ కాదండి మా కులం డేంజర్ అండి కుల పిచ్చే ఉండ ఉంటది కా అండి పాాల తరాలకి ఆళ్ తరాలకి ఊరందరికి ఈ పిళ్లిట్లు లేచిపోయిందని అంటే గలీజుగాంటది కా అండి
ఆ అవునండి
లేచిపోనండి అందుకే ముందే జాగ్రత్త తోటి ఇట్లానే ముందే నేను చెయను అండి మా నాన్నగారి పేరు బస్సలే తెంచాను అట్లాని నేను పోయిి ఎటో ఇటోలో తిరగాను
ఓకే అండి చాలా మంచిోళ్ళ అండి మీరైతే
మేము మంచోలం అని మీరు పూర్త చేయకండి మీ మీరు మంచి వెలేని నాకు కూడా తెలుసు
సరే అండి ఆ